నేస్టున్నా
నేనా ఏమ్ లా యేన్న కానీ ఇట్లా ఊర్లో బట్టలు అమ్మే వాళ్ళు బండి పట్టుకొని వచ్చారు అయితే అందరం కలిసి వెళ్ళి చూసమ్.
అవ్నా అంటే రమ్య శాంతిని ఉంట నువ్వేమో గింటావ్ ఇంగ్ ఏమన్నా కొన్నారా మరి బట్టలోడు, వస్తే చూసారా ఏమన్నా నచ్చాయా మీకు.
ఏ ఏన్
ఉ
లేదండి జస్ట్ చూసోచ్చాం అంతే
ఏం నచ్చలేదా అండి వాడి దగ్గర బేరేమ అలా ఆడడం వచ్చా మీకు బేరే ఆడతారా మీరు.
హ అంటే అడుగుతాను అండి రెండు వందలు చెప్తే నూట తొంభై రూపాయలకు అడుగుతాను అంతవరకే వచ్చు.
టుహ అయితే బానే ఆడుతున్నట్టులేండి నాకైతే అదైతే రానే రాదు.
కొంత మంది ఉంటారుండి ఎంతి చెప్తే అంత కొంటారు కాని నేను కూడా ఎక్కువ అడగలేనండి, కొంచెం పది పదిహేను రూపాయలు తక్కువ అడుగుతానుంతే అంతకు మించి అడగడానిక్ నాకే మొహమ్మాటంగా ఉంటది
ఎక్కువ బేర మాడిన కూడా వాళ్ళు మననే వింత చూస్తారు ఎప్పుడైనా కొన్నావా అన్నట్
ఆ తీసుకుంటే తీసుకో లేదంటే లేదు వెళ్ళమ్మా నువ్వు కొనేలాగా లేవ్ వానిన్ అంటారు ఇంకా వాళ్ళు
నిజమే వాళ్ళకి కూడా పడాలి కధా అండి మనం అడిగేటప్పుడు కనిసమ్ చున్ చూసుకోవాలి
అంతేలేండి వాళ్ళకి వచ్చిన ధర కన్నా తక్కువ కడిగితే వాళ్ళకైనా కోపం వస్తది కదా.
కొంట్ర అమన్ తారు కదా
ఇప్పుడు ఈ ఎండాకాలం మొదలైంది కదా ఏమైన నైటీస్ యెస్ తీసుకుందామని వెళ్ళి చూసాను గాని
హు ఇప్పుడు వాటికి ఎక్కువ అందరు కొంటారు కదండి అలాగే చెప్
అ అంతేగాని ఇప్పుడు నా నీతిని బా ధర చెప్పాలి తక్కువ నాన్యాత వాటికి కూడా ఎక్కువ ధరలు చెప్తే ఎట్లా చెప్పండి
మీ అండి ఇగా వాళ్ళకి అమ్మాలి గాద అన్నట్టుగా వాళ్ళు ఎక్కువనే చెప్ తరు
చూసారు అందరు వచ్చి చూసారు కానీ ఎవరు తీసుకోలేదు మళ్ళీ ఆయన కొంచెం కూడా తగ్గివ్వడం లేదు
అవునా మళ్ళీ రిటర్న్ ఏం రాలేదండి మనం అప్పుడప్పుడు కొనంలే అని అంటే వాళ్ళు వస్తారు కదా రిటర్న్ లో
ఆ అంటే అది షాప్ లోకి వెళ్ళి అడిగితే అట్లా జరుగుతుది ఊర్లోకి వచ్చినప్పుడు అట్లా ఏమి ఉండదండి మనం ఇ ఇంట్లోకి వచ్చేస్తాం కదా పిలవడానికి కూడా ఉండదు మళ్ళీ
ఆ నిజమేనండి ఇక వాళ్ళు కూడా కొంటే కొననీ లేకపోతే లేదు వేరే వాళ్ళు చాలా మంది ఉన్నారు కొనడానికి అన్నటుగా వెళ్ళిపోతారు
ఇగా అందరు మనలానే ఆలోచించారు కదా ఎక్కువ ధరని మనకు అనిపిస్తుంది వేరే వాళ్ళకి తక్కువనే అనిపిస్తుదేమో కొనుక్కుంటారేమో
అంతే అండి ఇక మనం పెట్టలేని దారా వేరే వాళ్ళు పెట్టగలిగితే వాళ్ళు కొనుక్కుంటారు
అంతే అందుకి మేము కూడు ఏమలే చూసామ్ బానే ఉన్నాయి కానీ బట్టలు అయితే బానే మంచి మంచి రంగురంగుల బట్టలు ఉన్నాయి
అ హ మా ఊరికైతే అట్లా ఎప్పుడు రాలేదండి ఎప్పుడైనా ఇగా షాప్కి ఏళ్ళే కొంట లేదంటే బయట చిన్న కంగనా హాల్ అలాంటివి ఉంటాయి కదా అందులో ఉంటాయి చిన్న చిన్నవి
అవునా ఎండాకాలంలో వస్తారు కదా ఇట్లా అమ్మడానికి ఊర్లలో
అంటే అస్తారు కావచ్చు కాని నేను అయితే ఎప్పుడు చూడలేదు మా అమ్మ తీసుకుంటది నాకు అన్ని బట్టలు ఇగా ఎక్కడ కొంటందొ నాకు తెలిదు
దా పెద్దగ అయిన తర్వాత కూడా
అ అప్పుడప్పుడు తీసుకుంటాది లేదంటే నేనే తెచ్చుకుంటాను నార్మల్గా ఇట్లా డేలీ వేర్ డ్రెస్సులు కాకుండా మంచివేమన్న ఉంటే అవి నేను తీసుకుంటాను
పండగలకు అలా ఇలా అయితే ఎలాగో కుటుంబం అం
ఆ అందరం కలిసి వెళ్లి ఎవరికి కావాల్సింది వాళ్ళు
ఇగా రోజు ఎసుకునే బట్టాలంటే ఎవరు తీసుకొచ్చిన ఏం కాదులేండి
ఆ అంతే కదా ఇ ఇంటికన్నే కదా అన్నట్టుగా నేను కూడా ఏమనా
హూ నిజం చెప్పాలంటే మనకన్నా మంచి బట్టలు వాళ్ళే తీసుకొస్తారు
యి ఇంకా వీళ్ళైతే బెరం కూడా ఆడుతారు వాళ్ళకి మోహమాటం లేముండదు కదా వాళ్ళు కూడా మంచిగా మాట్లాడుతారు వాళ్ళతోని
అవును మనము అయితే ఎంత అడిగితే అంత ఇస్తాం రెండు వం రెండు వందలు అంటే రెండు వందలు మూడు వందలు అంటే మూడు వందలు అదే తక్కువ అనుకుంటాం మనం అక్కడ ఉన్నంతసేపు
ఎక్కువ ధరలు కరెక్ట గా తెలియదు కాబట్టి తక్కువకే వస్తుందిలే అన్నట్టుగా మనం ఆలోచిస్తాం
అమ్మ మ్మ్ వాళ్ళు అయితే మూడు వందలు చేప్తే వంద రూపాయలకి ఇవ్వండి బాబు వంటరు
అంతే డైరక్ట్ ఆడుగు తారు వాళ్ళు
మరి చూడండి నిజం చూడండి ఇప్పుడు మూడు వందలకి చెప్పిన డ్రెస్సు వాడు వంద రూపాయలకే అమ్మేస్తాడు అమ్మ వాళ్ళకి
నిజమే వాళ్ళు బా సేపు అడుగుతే ఇగా ఇచ్చేస్తాడు ఇగా వంద రూపాయలే కదా ఎం కాదులే అన్నట్టుగా వాడు కూడా ఇచ్చేస్తాడు
ఆ మనము అయితే పాపం వాడు కూడా బ్రతకాలి కదా అని మూడు వందలు ఇచ్చేసి అస్తాం
ఇగా డ్రెస్ వాళ్ళ నూటా యాభై రూపాలు వంద రూపా పాలు తెస్
చా అంతే కదా వచ్చాక అమ్మ అంటది దీనికి ఇంత పెట్టి కోన్నావా దీనికి ఇంత పెట్టీ కొన్నవా అంటే అప్పుడు ఏం చెప్పలో కూడా అర్థం కాదు
స్ట్ ఇంకా అంటది నేనైతే ఖచ్చితంగా అడిగేదాన్ని నేను ఇంకా తక్కువ తెచ్చాదని నీకైతే ఏం తెలీయదు అని ఒక
ఆ బట్ వాళ్ళనే కూడా ఎ నిజమ వాళ్ళ త పదారులకే తీసుకొస్తారు
అంటారు కాబట్టి వాళ్ళకి ఇక తక్కువకి ఇస్తారు మనమేమో మోహమాట పడుకుంటూ ఏది అడగ
నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది మనం వెళ్ళి తీసుకోవడం కన్నా వాళ్ళనే పంపేయడం ఉత్తమమని
నిజమే అప్పుడైతేనే కొంచెం ఖర్చు కూడా తక్కువ అయితాయి వాళ్ళయితే అడిగి మంచిగా తక్కువ తీసుకు
హ్మ్ మళ్ళీ వేస్ అందగనించి వాల్ చూస్తారు కాబట్టి మనకి ఏ కలర్ సూట్ అయితది అని కూడా వాళ్ళకి మంచిగా తెలిసి ఉంటది
మా అమ్మకి
నా కూడా మొన్నటి వరకు మా అమ్మనే కొనేది బట్ ఈ మధ్యనే నేను వెళ్ళి తీసు
హ్మ్ అంటే ఇప్పుడు ఇక మీకు సెలక్షన్ అవన్నీ వచ్చినట్టు
ఎక్కడండి మామూలు మ్మ్ వాచ్ గా అంటది అదేమనా డ్రెస్ ఎనా అదేమనా రంగేనా అంటది ఇదా
వాళ్ళకి ఈ నచ్చకపోతే డైరెక్ట్ చెప్తారు మనమన్నా మొహమాటం కొద్ది బానే ఉంది లే వేసుకుంటే బానే ఉంటది లే అనుకుంట మనం చెప్తాం
మ్ వాళ్ళకట్లేమి ఉండదు కదా ఎత్ పిల్లల దగ్గర వాళ్ళకేమ్ మొహమాటం చెప్పండి బాలేదంటే సీద బాలేదని చెప్తారు అప్పుడప్పుడు బాగున్నా కూడా ధర ఎక్కువైందంటే బాలేదని చెప్తారు
నిజమే వాళ్ళీగా రేటుని బట్టి డిసైడ్ చేస్తారు
ఎక్కువ డబ్బులు చెప్తే బాగాలేనట్టు అక్కడ రాంగుతోని కూడా పెద్దగ పనిలేదు
అంతే కదండి వా వాళ్ళు రేట్ చూసే ఇక డిసైడ్ చేస్తారు అప్పుడప్పుడు కొన్ని బాగున్నాయని చెప్తారు అంటే వాళ్ళకి కూడా నచ్చుతాయి కదా కొన్ని
ఇవి తకువండి ఏకంగా వంద డ్రెస్ అసలు ఉంటే ఒక్క డ్రెస్ బాగుందని చెప్తారు తొంభై తొంభది బాలేవని చెప్తారు వాళ్ళు
అంతే కదండి అంటే మనకి నచ్చినావి వాళ్ళకి కొన్ని కొన్ని నచ్చవు కద అలాగే ఉంటది వాళ్ళ టేస్ట్ మన టేస్ట్ మ్ అదే డిఫరెంట్గా ఉంటాయి కదా
జనరషన్ కేపడ్ ఉంది కదా దాన్ దాని వల్ల కూడా తేడాలు ఉంటాయి
మ్ అంతేలేండి కానీ నాకు తెలిసినంత వరకు అయితే వాళ్ళ సెలక్షన్ ఏ బాగుంటాయి మనకు ఎక్కువ అంతగానే మేం తెలియదు అన్నట్టుగానే అనిపిస్తది
అవునండి నేను కూడా పంపిస్త తనుకు వీలైనంత వరకు మా మమ్మీ ఏ తీసుకొస్తది ఏ నాకేప్పుడేనా వె వెళ్ళాలనిపిస్తే వెళ్తాను అంతే
ఉ అప్పుడప్పుడు మనం కూడా వెళ్తే మనకు కూడా తెలుస్తాయి అంటే మనం కూడా అడగచ్చు కదా
మ్ అంటే ఇగ ఎళ్లకాలం వాళ్ళే కొనివ్వలేరు కదా రేపు పెళ్లి చేసి పంపించాకయినా మనమే కొనుక్కోవాలి కదా
మ్ దానికోసంమయినా మనం అలవాటు చేసుకోం కోవాలిగా
ఆ అవన్నీ ఇప్పుడే తెలుసుకోలేదంటే పెళ్ళయిన తర్వాత మళ్ళీ అమ్మ నాన్నని అంటారు మీకు ఇవన్నీ ఏం నేర్పించలేదా అని
నిజమే అంత ఎందుకు ఇప్పటికి కూడా అంటారు అమ్మా నాలు ఇప్పుడు అన్ని నేను తెస్తున్నాను పెళ్ళయ్యాక ఎలా అప్పుడు ఎవరు తెస్తారో అక్కడ నేను కూడా వస్తానా రాను కదా అని ఉంటుంది అమ్మ అప్పుడప్పుడు
అ ఈ మాట వినని అమ్మాయే ఉండదు అనుకుంటా నాకు తెలిసి
అంతే కదండి ప్రతి ఇంట్లో అమ్మ ఖచ్చితంగా అంటది ఇక ఆ ఏజ్ వచ్చిందంటే ఆ మాట
వంటల విషయంలో వంటలు నేర్చుకో రేపు పు డబ్ అక్కడ ఇలాగే చేస్తావా ఊడవడం నేర్చుకో రేపు డ అక్కడ అలాగే చేస్తావా బట్టలు ఉతకడం నేర్చుకో
అంతే కద అండి అన్నీ నేర్చుకో నేచుకో కా అంటారు
కానీ నేర్చుయ వాళ్ళు చెప్పిన దాంట్ లో తప్పేముంది చెప్పండి నేర్చుకోవాల్సింది ఎట్లయినా మనం వెళ్ళి చేయాల్సిన పనులే కదా అవన్నీ
అంతే కదండి ఇక నేర్చుకోవాల్సిందే మళ్ళీ మెలిగా వాళ్ళు నేర్పిస్తారు ఇక మనం నేర్చుకోవాలి
కొన్ని చేయించుకోవచ్చు లేదంటే అవన్నీ మనమే చేయాలి
అంతే కదా అండి ఇగ ఇప్పుడు ఉద్యోగం రాకపోతే మల పనులు మనం కూడా చేసుకోకపోతే అంటరు ఖాళీగానే ఉంటున్నావు కద నీ పనులు నువ్వు కూడా చేసుకో నువ్వా ఏం నేడుచ్చుకున్నావు నువ్వు వాల్ అంటారు
అందుకే అమ్మాయిలు అన్న తర్వాత ఉద్యోగం తప్పకుండా సాధించాలని నాకు అనిపిస్తుంది ఈ కాలంలో అయితే
ఖచ్చితంగా సాధించకపోతే అసలు గౌరవం కూడా ఇవ్వరు పెళ్లయిన తర్వాత మనకి
తమ అబ్బాయి వాళ్ళకి ఎంత ఆస్తి ఉన్న కూడా మనం అక్కడ సుఖంగా ఉండొచ్చు తనీ అని మనక్ చేస్తే గౌరవం ఉండదు కదా అండి ఎంత ఆస్తి ఉన్నా కూడా
అంతే కదండి ఒక సంవత్సరం అయితే ఏమనకుండా చూసుకో కుంటారేమో కానీ ఇక మెల్లి మెల్లిగా పోతే ఖాళీగానే ఉంటాంది ఏ పని చేస్త సర్లేదన అంటారు
అప్పుడు ఇంట్లో ఎంత పని చేసినా కూడా అంటూనే ఉంటారు అదేదో చిన్న ఉద్యోగం పది వేలదైనా పదిహేను వేలదైనా చేసుకుంటే దానికి ఉండే గౌరవం వేరేగా ఉంటుంది
నిజమే కనీసం ప్రైవేట్ లో చేసుకున్నా కూడా జాబ్ చేస్తుంది కదా ఎందుకు లే అనడం మనం చేద్దాం కొంచెం హెల్ప్ అన్నట్టుగా వాళ్ళకి కూడా ఉంటాది
అందుకే ఈ ఈ సమాజంలో ప్రతి అమ్మాయి చదువుకోవాలి కచ్ ఖచ్చితంగా ఉద్యోగం కూడా సాధించాలి
నిజమే అండి అప్పుడైతేనే తన సొంతకాల మీద తను నిలబడగలదు తనకు చిన్న చిన్న అవసరాలు ఉన్నా తనే డబ్బులు ఖర్చు చేసుకోగలుగు
ఉమ్ లేదంటే ప్రతి దానికి ఇక్కడ ఉన్నంత సేపు అమ్మ నాన్నల్ని అక్కడికి వెళ్ళిన తర్వాత చేసుకున్నాం భర్త ని అడుగుతూ ఉండాలంటే తనే మొహమాటమే కదా
నిజమే ఎప్పటి ఒక్కరి మీద ఆధారపడం కన్నా మనది మనకు ఉంటే నే బాగుతాది
ఉమ్ ఖచ్చితంగా అండి మరి ఇంకా
ఏంటండి ఏమన్నారు
ఇంకేంటి విశేషాలు తిన్నారా అన్నం తిన్నారా
ఆ తిన్నానండి ఇందాకే తిని అలా కూర్చున్నాను
మేం కూడా వెళ్ళితే నాలుగు టైం అయితుంది కదా మార్నింగ్ నుండి తినలేదు కొంచెం పని ఉండే చేసుకుని ఇప్పుడు వెళ్ళి తింటాం మరి
అవునా అలాగే అండి తినండి మరి బాయ్
బాయ్